ఆ ఇ ఇప్పుడు ఏం మాట్లాడుకుందామ అండి ఏ అంశం గురించి మాట్లాడుకుందాం చదువుల గురించి మాట్లాడుకుందామా చదు వులు ఉద్యోగాలు ఏం చేస్తుంటారు మీరు
నేనుూ టైలరింగ్
ఆహో చదువుకున్నారా ఎంతవరకు చదువుకున్నారు
డిగ్ర్రి
ఆహా ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఏప్పంద
ఆ లేదు ఫోర్త్ సెమిస్టర్
ఇప్పుడు ఫోర్త్ సెమిస్టరా ఓకే ఏం ఏం చేస్తారు ఏం తీసుకున్నారు బ్రాంచ్ ఏంటి
బీకాం
హ్మ్ హ్మ్ ఓకే ఎట్లా ఉంది మరి మీ స్టడీ
ప్రెజెంట్ ఓకే ఇకదయి యిపోనాంగా ఏదో కటి చూసుకోవాలి
కాలేజ్ మంచిగా ఆనిపిస్తుందా స్కూల్ ఆ
స్కూలు
అవును స్కూల్లో అయితే చాలా మంచి అనిపిస్తుంది జ్ఞాపకార్థాలు ఫ్రెండ్స్ చాలా మెమోరీస్ ఉంటాయి స్కూల్ లో
అవునవును స్కూల్లో ఉన్నట్టు కాలేజ్ లో జరుపు పోలేము
అవునవును
మా క్లాస్ చెప్తే విన్నామా
వచ్చేస్నమా అన్నట్టు ఆ
ఉమ్
కానీ స్కూల్లో అయితే మార్నింగ్ ప్రేయర్ మార్నింగ్ ప్రేయర్ ఉం టది మళ్ళీ దీపాజ్యోతి ఉంటది క్లాసెస్ ఉంటాయి లం చ్ క్లాసెస్ మళ్ళీ ల
స్కూల్ లైఫ్ లో అన్ని కంటిన్యూగా ఉంటది ఏదెప్ పుడ్ కావాలో అది అప్పుడే అయితది
అవునవును ఇట్లా ఏమైనా పార్టిసిపేట్ చేస్తుండేనా డ్యాన్స్ గేమ్స్
అవును కబడ్డిీ ఖోఖో అవును కబడ్డిీ ఖో కో
ఆహా ఊ... ఇంగ స్కూల్లోనే ఏదైనా ఆడుకోవడం అంటే చదువుకోవడం
అవును పిటి క్లాసెస్
అవును గేమ్స్ కూడా ఆడిపిస్తుండే మనకి మంచిగా స్కూల్లో కాలేజ్ కి వస్తే కాలేజ్ డేస్ లో అసలు క్లాసెస్ సక్ సరిగ్గా చెప్పరు లెక్చరర్స్ ఎవరు సరిగ్గాా రారు మన తోని స్కూల్ ఉన్నంత టీచర్ స్కూల్లో అయితే టీచర్స్ మనతోని మంచిగా క్లోజ్ గా మంచిగా మాట్లాడతారు కానీ కాలేజ్ లో అట్లా ఉండదు
చెప్పేది చెప్
ఆ ఆ చెప్పిందే కూడా మనకి అర్థం కాదు మంచి ఇ స్కూల్ లో ఆయితే టాపిక్ చెప్తే ఒక టాపిక్ చెప్పినాక మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం అయితే
టెస్ట్ ప్రాజెక్ట్ వర్క్
అ ఆ పుస్తక సంమిక్షని నోట్స్లు హ్మ్మ్ ఇప్పుడు కాలేజ్ డేస్ లో ఏదో అట్లా చెప్పి వెళ్ళిపోతున్నామా అంటే వెళ్ళిపోతున్నావా అన్నట్టు అంతే
అవును ఎక్స్పరిమెంట్స్ కూడా చె ప్రీసండయి
నోట్స్లు అప్పుడైతే క్లాస్ వర్క్ ఒక నోట్స్ హోమ్ వర్క్ ఒక నోట్స్ మళ్ళీ ఫేయిర్ నోట్స్ సపరేట్ బుక్స్ సపరేట్ గైడ్స్ సెపరేట్ ప్రాజెక్ట్ వర్క్ సపరేట్
అన్నిీ సపరేట్ సపరేట్ ఏ
హుమ్మ్ అప్పుడే మంచిగా అనిపిస్తుండే లైఫ్ స్కూల్ డేస్ లోనే స్కూల్
అవును స్కూల్ డేస్ మళ్ళీ రావు కదా
ఉ అవును ఏదైనా స్కూల్స్ సెస్ డిగ ఇప్పుడు మీ ఫార్మసీ థర్డ్య
ఆ
హ్మ్ ఫార్మసీ చేస్తున్నా
హాస్టల్
ఆ హాస్టల్లె నొ హస్ చెలో
ఆ లేదు ఇంటి ఇంట్లో
ఏ హాస్టల్ ఏ హాస్టల్ల్లో ఉండడమే అసలు ఎందుకు ఉంటామో అర్థం కాదు ఇంటికి దూరంగా అనీగా ఆ ప్రైవేట్
ఆ
స్టడీ స్టడీ కోసం ఉండాల్సి వస్తుంది మనం ఇంటికి దూరంగా హ్మ్ ఇంకా ఏం ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నారు మరి జాబ్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా
జాబ్స్ ఈ జాబ్ అయితే ప్రజెంట్ అయితే ఏం లేదు టైలరింగ్ చేస్తున్నా
ఏం గోల్ ఉండే మీకు ఏం చేద్దాం అనేసి
బీజింగ్
ఆహా ఏ స స్కూల్ డేస్ లో స్కూల్ లో ఏ సబ్జెక్ట్ కంటే ఇష్టం
హిందీ
ఓహో నిన్న అంట ఇష్టవా
హ్మ్
ఎందుకు మంచి చెప్తున్నానువి మేడం
అవును
ఓహో ఇప్పుడు ఇంటరక వచ్చాక
ఇంటర్ కి వచ్చాక ఇక బైపీస తీసుకున్నా
అవునా బైపిసి తీసుకొని ఆహా ఇక్కడ కూడా హిందీ అయినా
హ్మ్
ఆహ ఏం గోల్స్ ఉన్నాయి మీకు ఏం చేద్దాం మనిషి ఉంటాయి కదా మనకంటూ ఒక గోల్స్
ఆ
హ్మ ఏం చేస్తున్నారు మరి ఏం గోల్స్ ఉన్నాయి
టీచింగ్ ఏ ఇంకా
ఆహా ఇంకేంటి మరి విశేషాలు జాబ్
మీరేం జాబ్ చేస్తా అనుకుంటున్నారు
నేనైతే ఫార్మాస్ట్
హ్మ
హ్మ అయినా నాకు ఫార్మసీ మీద ఆ ఎంబిబిఎస్ అనుకున్నా ఫస్ట్ డాక్టర్ కానీ కుదరక ఇటు వచ్చేసినాను ఇంకా సో ఇదే కంటిన్యూ అయితుంది
ఆహా
ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిపోద్ది నాది ఫార్మసీ బి ఫార్మసీ
ఆ
తర్వాత ఇంకా కోడింగ్ మెడికల్ కోడింగ్ అయితే మెడికల్ కోడింగ్ లేదంటే మెడికల్ కోరింగ్ కూడాది చేస్తాను మళ్ళీ మాస్ట్ చేయాలి హ్మ
ఆ
ఉంటారా ఫ్రెండ్స్ తో మంచిగా ఎంజాయ్ చేస్తారా స్కూల్ డేస్ లో స్కూల్ డేస్ లోనే ఎంజాయ్ ఉండే ఫ్రెండ్స్ తోన్ అంటే కూడా
ఆ ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు గోల్స్ కి తగ్గట్టు వాళ్ళు బయట బయటికి వెళ్తార
హ్మ అవును
కొన్ని ఫ్రెండ్స్ మ్య జాస్ అయిపోయినాయి కొందరు ఉన్నారు
ఏ మా నేను ఏతే చదువుకున్నప్పటి నుంచి అసలు నా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక్కరికి కూడా మ్యారేజ్ అవ్వాలే ఒక్కరికేమో అయింది నా నర్సరీ నుంచి ఇప్పటి వరకి ఒక్కరికే అయింది
లేదు చాలా మందికి అయింది మా దాంట్లో మేము ఒక ఫైవ్ మెంబర్స్ వరకు అట్లా ఉన్నాం మీ
ఆహా హ్మ హ్మ హ్మ ఇంకేమున్నాయి ప్లాన్స్ మరి జాబ్ గురించి గానీ స్టడీ గురించి గానీ
ఇంకేం లేదు ఇంకా డిగ్రీ చేసి అక్కడికి ఆపేస్తా
ఆహ తర్వాత టీచింగ్ కి టెట్ కి ప్రిపేర్ అయితారా
ఆ అవును
మ్మ్ హ్మ్ మా హాస్టల్ లో కూడా టెట్ కి ప్రిపేర్ అయ్య వాళ్ళు చాలా మంది ఉన్నారు టెట్ బిబి హ్మ్
మ్మ్
మ్మ్ కానీ అది వచ్చే వరకు రాస్తూనే ఉండాలి ఎగ్జామ్ టెట్
ఆ అవునవును కష్టం
మ్మ్
కష్టపడ్తేనే వస్తాది చాలా కష్టపడాల్సి వస్తాది
ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది
మ్మ్ కానీ ఈ కాలంలో ఒకటి చదివి ఈ ఒక జాబ్ చేయాల్సి వస్తున్నది
అసలు చిన్నప్పటి నుంచి ఎవరి గోల్కి అసలు ఎవరికి అ అం న్నది అసలు అవ్వట్లేదు అవును వాళ్ళ గోల్ సలే రీచ్ అవ్వలేరువ్వరు కూడా ఇంకా మిడిల్ క్లాస్ లో అయితే మిడిల్ క్లాస్ లో అయితే చాలా కష్టం వాళ్ళు చిన్నప్పుడు అనుకున్నది ఒకటీ అయితే చేద్దామని వాళ్ళ మైండ్ లో ఒకటి ఉంటది కానీ లాస్ట్ కి అయ్యేది ఒక కటి ఉంటది వాళ్ళ గోల్ ని వాళ్ళు రీచ్ అవ్వలే వాళ్ళకి ఇష్ట మైన స్టడీ చదవలేరు
అవును
మ్మ్
మళ్ళీ పేరెంట్స్ కూడా బయటికి పంపరు కదా
అవును పేరెంట్స్ బయటకు పంపారు అట్లా అనేసి ప్రాబ్లం ఉంటది
హ్మ్
హ్మ్ ఏదో మనకి నచ్చలేని మనకు నచ్చని చదువు చదువుకోవాల్సిస్తది ఇంకా
ఆ ఖాళీగా ఉండకు కుండ
మ్మ్
ఏదో ఒకటి చేయాలి కాబ హ్మ్
మనం తీసుకునేది కూడా బానే ఉంటది కాని మనకు నచ్చింది మనం చేస్తే మంచిగా అనిపి ఇస్తది
చేసినందుకు సాటిఫిక్షన్ ఉంటది ఇంకా
ఆ అవును మనకు నచ్చిన జాబ్ చేసి మనకు నచ్చిన చదువు చదువుకొని
హ్మ్
అవునండి
హలో
ఓకే అండి మరి
ఆ ఓకే
థ్యాంక్ యు టైమ్ ఇచ్చినందుకు
ఓకే ఓకే